మ్ హలో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పేర్లు చెప్పకండి
సారీ ఏం కాదులేండి నేను బయటికి వచ్చి ఉన్నా లే షాపింగ్కి వచున్నాను
అవునా పర్లేదా కాల్ మాట్లాడతారు
పర్లేదు పర్లేదు చెప్పండి అయిపోయిందా మీది ఉగాది షాపింగ్ అంతా
అంటే మాకు ఆ ఈస్టర్ ఉంటుంది కదా ఈస్టర్ కి చేస్తాము మేము ఆ ఈస్టర్ కి చేస్తాము ఆ అంటే ఇప్పుడు ఆ లేండ్ ఆ అయింది అ అన్నీ అయిపోయింది అప్పుడ ఇప్పుడు లెంచ్ సీజన్ నడుస్తుంది కదా
అవునవున అవును కరెక్ట్ ఇది ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఉంటుంది కదా
ఫార్ర్టీ డేస్
ఆ ఆ కరె
డేస్ ఉంటంది అది అయిపోయిన తర్వాత ఈస్టర్ వస్తుందినమాట ఈస్టర్ కి
అది అవున అవును కరెక్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇన్వైట్ చేశారు అది ఏ రోజు ఏ రోజు వస్తుంది
ఈస్టర్ అంటే సండేనే వస్తుంది ఈస్టర్ అంటే సండేనే కంపల్సరీ ఆ మార్చ్ కాదు ఏప్రిల్ లో ఫస్ట్ సండే పట్టు సండే వస్తు అంటే ఫ ఫార్టీ డేస్ ప్రేర్స్ ఉంటాయి దాని తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ ఆ తర్వాత ఉంటాయి ఆ ఇంక ఈ మధ్యలో షాపింగ్ ఇంకా అట్లాంటి అంటే క్రిస్మస్ కి బాగా ఎక్కువ చేస్తారు క్రిస్మస్ షాపింగ్ కానీ అలాంటివి హలో క్రిస్మస్ పండగ ఎక్కువ చేస్తాం హ తర్వాత ఈస్టర్ కి కూడా చేస్తాం కానీ కొంచెం ఎట్లయినా కొంచెం తక్కువే చేస్తారు ఇ మీర ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా